హలో ఎలా ఉన్నావ్
నీన్ బావున్నా నువ్ ఎలా ఉన్నావ్
నీను కూడా బావున్నాను ఏం చేస్తున్నావ్
హిస్టరీ డాక్యుమెంటరీ చూస్తున్న ఇండియాలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ చూసి వా అవనిపిస్తుంది
హా సేమ్ నాకు కూడా మన కంట్రీలో చాలా బ్యూటిఫుల్ హిస్టరికల్ ప్లేసెస్ ఉన్నాయి కదా
అవును ఒక ట్రిప్ ప్లాన్ చేసి అన్ని ప్లేసెస్ చూడాలి అనిపిస్తుంది
ముందు మన ఫేవరెట్ హిస్టరికల్ ప్లేస్ చెప్పుకుందామా
నాకు అయితే తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం
అవునా నాకు కూడా సేమ్ తెలుసా తాజ్మహల్ అంటే చాలా ఇష్టం వైట్ మార్బల్ తో ఎంత అందంగా ఉంటుందో
ఇంకా ఫొటోస్ లో చూసినా సరే స్టన్నింగ్ గా ఉంటుంది అది
అవును నిజమే డైరెక్ట్ గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా
అవునింక తాజ్ మహల్ ఎక్కడుందో తెలుసా
ఆ ఆగ్రాలో ఉంది కదా
అవును అది వల్డ్ ఫేమస్ మాన్యుమెంట్
చాలా మంది ఫారెన్ టూరిస్ట్ కూడా వస్తారు
సన్రైజ్ టైమ్ లో తాజ్ మహల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని విన్నాను నేను
వైట్ మార్బల్ కలర్ సన్ లైట్స్ తో చేంజ్ అవుతుంది అంట
ఒకసారి డైరెక్ట్ గా చూడాలి
డెఫినెట్లీ అందరం కలిసి వెళ్ళి చూద్దాం
మరి చార్మినార్ గురించి మాట్లాడదాం
హైదరాబాద్ ప్రైడ్ కదా
అవును చార్మినార్ దగ్గర ఈవినింగ్ అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది అంట
అవును బ్యాంగిల్ షాపింగ్ కూడా ఫేమస్ అంట అక్కడ
నైట్ లైట్స్ లో చామినార్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది
హైదరాబ్యాడ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాలి కదా
ఫోటోస్కి పఫెక్ట్ ప్లేసది
అవును నిజమే చార్మినార్ తర్వాత గోల్కొండ ఫోర్ట్ తెలుసా
స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ తెల్సా
గోల్కొండలో క్లాప్ చేస్తే సౌండ్ టాప్ వరకు వినిపిస్తుంది అంట
అది ఇంజనీరింగ్ వండర్ లాగా ఉంటుంది
అవును ఫోర్ట్ మీద నుండి సిటీ వ్యూ కూడా బాగుంటది అంట
ఈవినింగ్ లైట్ షో ఉంటుంది కదా
అవును అంటా ఉంటది అంటా
ఢెల్హీలో రెడ్ ఫోర్ట్ గురించి విన్నావా
అవును విన్నాను
ఇండిపెండెన్స్ డే స్పీచెస్ కూడా అక్కడే కదా
అవును నిజమే
రెడ్ కలర్ వాల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి
ఆ హిస్టరీ బుక్స్ లో చాలా సార్లు చదివాము
డైరెక్ట్ గా చూడాలి అనిపిస్తుంది అది కూడా
అవును మరి ఢెల్హీలో ఇంకో ఫేమస్ ప్లేస్ కుతుబ్మినార్ తెలుసా
చాలా హైట్ ఉంటుంది కదా
అవును ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ చాలా ఇంప్రెసివ్
అప్పట్లో టెక్నాలజీ లేకుండా ఎలా బిల్డ్ చేశారో అనిపిస్తుంది
అవును నిజమే
హంపీ గురించి తెలుసా
ఆ తెలుసు చాలా బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ కదా
కర్ణాటకాలో కదా
అవును అక్కడే ఉంటది
రాక్స్ టెంపుల్స్ ర్యూన్స్ అన్ని యూనిక్ గా ఉంటాయి అక్కడ
అవును ఫొటోస్ చూస్తే ఫారిన్ కంట్రీస్ లాగా అనిపిస్తది
హంపి సన్సెట్ ఫొటోస్ చాలా ఫేమస్ అనుకో
ఒకసారి వెళ్ళాలి
మ్మ్ ఇంకా కొనార్క్ సన్ టెంపుల్ గురించి విన్నావా
అవును ఒడిషాలో ఉంటది కదా
టెంపుల్ షేప్ చారియోట్ లాగా ఉంటుంది అంట అది
ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది తెలుసా
స్కల్ప్ చర్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి అంట
అవును ఏన్షియట్ ఆర్టిస్ట్ ట్యాలెంటెడ్ అమేసింగ్ అసలు
ఇంకా నాకు కేవ్స్ అంటే
అజొంతా ఎల్లోరా కూడా కదా
అవును
రాక్స్ ని కోర్వ్స్ చేసి కేవ్స్ క్రియేట్ చెయ్యటం ఇన్క్రెడిబుల్ అసలు
అప్పట్లో మెషీన్స్ లేకుండా చేసారు వాళ్ళయితే
అవును వండర్ అప్పట్లోనే టెక్నాలజీ లేకపోయినా కూడా వాళ్ళు సూపర్
పెయింటింగ్స్ కూడా ఫేమస్ అప్పట్లో
అవునీ సంచీ స్టోపా గురించి తెలుసా
కొంచెం కొంచెం తెలుసు
మధ్యప్రదేశ్ లో ఉంటది అది
బుద్ధిస్ట్ హిస్టరీ గి ఇంపార్టెంట్ ప్లేస్ కదా
అవును నిజమే
పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అని ఫొటోస్ లో చూశాను
అవును హిస్టారిక్ ప్లేసెస్ అంటే ప్యాలెట్స్ కూడా వస్తాది
మైసూర్ ప్యాలెస్ అయితే సూపర్ ఇంకా
అవును నైట్ లైట్స్ లో ప్యాలెస్ గోల్డ్ లాగా మెరిసిపోతుంది
ఆర్కిటెక్చర్ రాయల్ గా ఉంటుంది ఎంతో అక్కడ
ప్రిన్సెస్ లా ఫీల్ అవ్వాలి అంటే అక్కడ ఫోటోస్ తీసుకోవాలి మరి నీకు అమీర్ ఫోర్ట్ తెలుసా రాజస్థాన్ లో ఉంటది
అవును రాజస్థాన్ ఫోర్ట్స్ అంటే ఇంకా రాయల్ ఫీల్డింగే అనుకో
అవును ఫోట్ వాల్సే చాలా గ్రాండ్ గా ఉంటాయి
రాజస్థాన్ ఆర్కిటెక్చర్ యూనిక్ గా ఉంటుంది
డెసర్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఫోర్ట్స్ ఇంకా బ్యూటిఫుల్
ఇంకా గోల్డెన్ సిటీ అని పిలుస్తారు కదా
అవును జైసలామే ఫోర్ట్ గోల్డెన్ కలర్ లో ఉంటది
సన్ సెట్ టైం లో ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది అంట
అవును ఫొటోస్ చాలా అస్థెటిక్ మరి యూనిక్ గా ఉంటాయి తెలుసా
ఇంకా ఇండియా గేట్ హిస్టారికల్ ప్లేస్ గా కన్సిడర్ చేస్తారా
అవును నిజమే
డెల్హీ లో ఫేమస్ టాంగ్ బాగ్ కంటే అదే అంటా
అవును ఈవినింగ్ టైం లో ఫ్యామిలీస్ చాలా వస్తారు చూడటానికి
ఇంకా నైట్ లైట్స్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది
అవును మరి ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా తెలుసా
అవును తెలుసు సీ పక్కనే ఉంటుంది కదా నేను ఒకసారి వెళ్ళాను కూడా
అవును చాలా బావుంటాది కదా
ఫొటోస్ లో అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అను కున్నాం ఇంకా ముందర వెళ్ళలి చూస్తే ఇంకా సుప్పర్గా కనిపించింది
ఓ ముంబై సింబల్ లాగా ఉంటది
అవును ఇంకా ఫతేఫూర్ సిక్రిీ గురించి హిస్టరీ టీచర్ చెప్పారు విన్నవా
ఆగ్రా దగ్గర ఉంటది కదా విన్నట్లు గుర్తు
అవును
చాలా ఓల్డ్ సిటీ అంట కదా
అవును ఇంక ఆర్కిటెక్చర్ అమేజింగ్ అంటా అక్కడ
అవును హిస్టారికల్ ప్లేసెస్ లో ఫోటోగ్రఫీ చాలా బావుంటది కదా
ఎవ్రీ వాల్ కి స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది
యాన్షియంట్ గ్రేవింగ్స్ చూస్తే సర్ప్రైజ్ అవుతాం
అప్పట్లో ఆర్టిస్ట్ టాలెంట్ అన్బిలీవబుల్ కదా
అవును డ్రీమ్ హిస్టారికల్ ట్రిప్ ప్లాన్ చేద్దామా ఎప్పుడైనా
డ్రీమ్ హిస్టారికల్ ప్లేసా చేద్దాం చేద్దాం
ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళాం ఓకేనా
హైదరాబాద్ అంటే ఇంకా గుర్తొచ్చేది చార్మినార్ అండ్ గోల్కొండ ఫోర్ట్
అవును నిజమే తర్వాత హంపికి కూడా వెళ్దాం
ఆ ఇంకా తర్వాత హంపీ అంటే కర్ణాటక కాబట్టి మేము మై మైసూర్ ప్యాలెస్ కూడా చూడొచ్చు
అవును ఢిల్లీకి వెళ్ళి రెడ్ ఫోర్ట్ కుతుబ్ మినార్ కూడా చూద్దాం
అవును ఇంక అక్కడి నుంచి ఆగ్రాలో తాజ్మహల్ చూద్దాం
ఆ దాని తర్వాత రాజస్థాన్ ఫోర్ట్స్ కూడా వెళ్దాం
అజంతా ఎల్లోరా కూడా బావుంటుంది కంపల్సరీ వెళ్ళాలి
ఆ పక్కా వెళ్దాం పర్ఫెక్ట్ హిస్టరీ టూర్ కదా
పర్ఫెక్ట్ హిస్టరీ టూర్ లాగా అనిపిస్తుంది నాకైతే కంపల్సరీ వెళ్దాం
మ్ హిస్టారికల్ ప్లేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు
మన పాస్ట్ గురించి తెలుస్తుంది కదా ఎలా ఉ న్నిన్నాయి ఎలా వచ్చాయి ఎలా కట్టించారు వాటిని అని చెప్పి
అవును నిజమే కల్చర్ గురించి నేర్చుకుంటాం కదా
ఆర్కిటెక్చర్ ని అడ్మైర్ చేస్తాం వాళ్ళ టాలెంట్ ని మేము ఇన్స్పైైర్ లాగా తీసుకొని వాళ్ళ టే టాలెంట్ ని కూడా మేం హ్యాట్సాఫ్ ఆఫ్ చేస్తాం కదా
హిస్టరీ బుక్స్ లో చదివిన వాటిని రియల్గా చూడొచ్చు
అదే కదా బెస్ట్ ఫీలింగ్ ఎంతసేపు మేం బుక్స్ లో చూడటం కాకుండా రియల్ గా చూస్తే చదివేది కూడా మాకు రియల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఓ ఇదేనేమో మేము చదివింది అని చెప్పి
అవును నిజమే మన హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయ్యాలి
ఫ్యూచర్ జనరేషన్స్ కోస అయితే ప్రిజర్వ్ చేయాలి ఖచ్చితంగా
అవును నిజమే ఇండియాలో హిస్టారికల్ ప్లేసెస్ గురించి మాట్లాడితే హవర్ స రిపోవు కదా
నిజమే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా
అవును చానా ఉన్నాయి కుత్తుబ్ మినార్ కలీ కుతుబ్షా కట్టించారంట మేము స్కూ లో ఉన్నప్పుడు అన్ని లెసన్స్ వచ్చాయి వాటి గురించి ఇప్పుడు మెమరైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా
అవును ఇంకా తాజ్మహల్ అయితే షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడంట
అవును మరి నువ్వు ఎప్పుడనా ఫొటోస్ లో ముంతాజ్ ఫొటో చూసావా
అవును ఇన్స్టాలో వైరల్ అయ్యేది ఒకసారి చూశాను
అవును అప్పట్లోనే వాళ్ళు అంత ఇదిగా చేసి అసలు శిల్పికి ఆ చెక్కిన శిల్పికి చాలా హ్యాడ్స్ ఆఫ్ కలర్స్ మారుతుందంతా తాజ్ మహల్ సీజన్ సీజన్ కి విన్నావ దాని హిస్టరీ గురించి
అవును విన్నాను అండ్ అది దాన్ని లవ్ సింబల్ అని కూడా అంటారు ఎందుకంటే ఒక ప్రేమతో కట్టించాడంట ముంతాజ్ కోసం
అవునంట చానా ప్రేమంట ముంతాజ్ అంటే షాజహాన్ కి
కచ్చితంగా వెళ్లాలి అయితే తాజ్ మహల్
ఆ ప్లాన్ చేద్దాం ఈసారి పక్క అందరం కలిసి వెళ్దాం క స్కూల్లో కూడా మాట్లా మందరితో సరేనా
ఆ సరే తిన్నావా
ఆ తిన్నా నువ్వు తిన్నావా
ఆ తినేస
సరేలే నేను వెళ్తున్నా టైం అవుతుంది అమ్మ కాల్ చేస్తుంది
ఆ సరే అయితే బాయ్
బాయ్